ఆ కనెక్ట్ అయిందా
ఆ నేను ఊహించికోలే మీరు అంటే ఎంత వరకు చదువుకున్నారు అక్క
నిన్న ఎన్ని అడుదు గుల్ చెప్పుకు అంటే అవి ఏసాను నేను కూడా గేట్స్ లో గేట్స్ గేట్స్ గేట్స్ గుత్తి
గేట్స్ చుడు
గేట్స్ లో ఎంబీఏ కలీట్ అయింది ఎంబిఏ
ఎంబిఏ కంప్లీటయి హౌస్ వైఫ్
హౌస్ వైఫ్ అంటే ఇప్పుడు కాదులే నాది నాది ఆల్రెడీ థర్టీన్ ఇయర్స్ అయింది
ఓ దాని తర్వాత సయి చేయలేదా మరి
ఇంకా నువ్వు ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడే ఇంకా నాకు మ్యారేజ్ అయిపోయింది నేను మ్యారేజ్ అయినుంచి కంప్లీట్ చేసాను ఎంబిఏ ఇంగా సెకండ్ ఇయర్ లో ఉన్నట్లే మ్యారేజ్ అయిపోంది ఓ అట్లా అయిపోయింది లైఫ్ అనేది స్పాయిల్ చేసేసుకున్న. చెప్ ప్పలేనంత స్పాయిల్ అయిపోయింది అనిపిస్తది ఎందుకింత ఎంత చీప్ గా ఉన్నాను అబ్బా నేను ఇ ఇంత అసలు ఇంత ఆలోచన లేకోని ఎట్లా బతికినాను ఎట్లా అనిపిస్తాది తెలుసా. ఖచ్చితంగా బాగా గుర్తు పెట్టు. కోనండి ఫస్ట్ జాబ్ చేస్తానే మంచి లైఫ్ ఉంటది. జాబ్ చే జాబ్ చేయక ముందర పెళ్లి పెళ్లిలు చెస్. కున్నా ఆల్రెడీ సెటిల్ అయిపోయినోళ్లను చేసుకోవాలి. మంచి ఆస్తి ఉండాలి జాబ్ ఉండాలి. సెటిలై. పోయిండల. అట్లా ఏమి కాకుండా మనకి ఏదో తిక్క తిక్కగా తెలివి లే. కుండా ఆలోచన లేకుండా చేసుకున్నామే అనుకో. ఇప్పుడు చూడు నేను పడిన చూసిన లెల్లో అట్లా పడాల్స్
ఒకటి వాడన్నా సెట్ యుండాలి లేక్ ఉంటే మనమన్న సెట్లు అయిదాం
డల్ల తప్పకుండా సెట్ల్ అయిన వస్త.
వస్.
ఓస్తారు. అట్లా. నేను అలాగే తక్క బట్టి ఇంట్లో ఆ. ఖచ్చితంగా. ఏదన్నా మనం అప్పుడు చేస్తున్నాడు ఏదో జాబు చేస్త. వినడు. ప్రవీగా సరేలే అని చెప్పి. మా అనంతపూర్ లోనే కదా ఇతను ఉండేది అనే తట్ల నేను కూడా ఓకే అని చెప్పి చేసేసుకున్నా ఓరి నీయమ్మ త్రీ త్రీ ఒక త్రీ టూ త్రీ ఇయర్స్ ఉన్నాడు ఇంక అంతే పెట్టబడేత్కుని పల్లెలో పడ్డాడు. ఆ తమ్ముళ్ళు తెచ్చి చేసినాడు పల్లెల్లో ఉన్నాం ఇప్పుడు.
పెళ్లికి వచ్చి వెళ్ళిపోయినారా.
ఆ మా ఊరికి వచ్చేస్నాం ఓన్ విలేజ్ కి. అంతే ఆ. ఎప్పుడైనా గానీ ఆల్రెడీ తిట్లు లేనోల్లే తీసుకోవల్ల అది పర్మినెంటా గాదా జాబ్ కూడ అతనులో స్కిల్స్ చూడాలి ఫస్ట్ ట్ స్కిల్స్ అతనికి ఉన్నాయ లేవా జాబ్ చేసే స్కిల్ ఉందా లేదా కొందరేం చేస్తున్నారంటే మ్యారజ్ కోసం ఏదో ఒకటి తున్నారు మ్యారేజ్ అయ్యేంత వరకు ఏదోఓట్లే షాపులు పెట్టి డము లేకుంటే ఏదో ఒకటి చూసు సుకోవడము చేసుకొని పెళ్లళ్లు అయితేనే వాళ్ళు గొంతు కోసేస్తారు ఇంగ అంతే పెళ్లిళ్ల కోసం చేస్తారు ఇట్ల ఆ అదే మాఆయన మంచి టుడే కాదని చెప్పు చానా ఐష్ చంనే అంటే బాగ చు కుంటాడు కానీ వేచన్ కానీ చానా అంటే మేము మేము అనంటపూర్ లో మేమ్ చదువుకుంటున్నప్పుడు ఒక టెన్ మెంబర్స్ రూమ్ లో అప్పుడు హాస్ హస్టల్లో కన్నా రూమ్లో ఉండే వాళ్ళు ఎక్కువ రూమ్స్ రూములు తీస్ ఓన్లీ టెన్ మెంబర్సు ఆ టెన్ మెంబర్స్ లో అందరూ సెటిల్ అయిపోయినార్ తెలుసా అంత మంచి సాఫ్ట్వేర్ సిటీలో సెటిల్ అయి వినరు వాళ్ళందరి కన్న ఇదే ఎక్కువ చదువు గున్నా నా మానాన్నే బాగ చూసుకుంటుండె వాళ్ళు వాళ్ళు చానా డబ్బుల పరంగ కూడా చానా ఆ ఫేస్ చేసినారు ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమి లేకుండా అంటే ఇగ అసలు మాకు ఎవరైన ఫోన్ చేస్తుంటే అడుగుతార అనమాట మా ఫ్రెండ్ మా రూమ్ లో వాళ్ళు టెన్ మెంబర్స్ ఎపుడన్నా ఫోన్ ఇద్దరు ముగ్గురు అమెరికా లొ సెటిల్ అయిపొయినారు వాళ్ళ కేమి లేవు అంటే వాళ్ళు బాగా సెటిల్ అయినోళ్లు వాళ్ళ క చిన్నప్పటి నుంచి బాగా సెటిల్ అయినోళ్ళని చేసుకున్నారు నే నా వే చూడక ఏ చేసుకొని ఇప్పుడు చానా సఫర్ అవుతున్నాను అసలు వాళ్ళకుండే తెలివి నాకు ఎందుకు లేకపోయినింది అనిపిస్తది ఎందుకు లైఫ్ లో బాగా సెటిల్ సెటిల్ అయినోళ్లని ఇప్పుడు పెద్దగా మా నాకు మా ఆయన కి పెద్దగా ఆస్తి గూడా లేదు తక్కువే కొడుకులు ముగ్గురు ఒకవేళ వస్తే ఒక ఐదారె ఎకరాలు వస్తదంతే మా భాగం అంతే
ఇప్పుడు స్వార్థంగా ఆలోచిస్తేనే బాగుంటా
బాగుంటాం వాళ్ళు ఒక్కడే కొడుకుండే వాళ్ళని చేసుకోవాల సెటిల్ అయిపోయిండాల ఊ పేరెంట్స్ దగ్గర పేరెంట్స్ మంచోళ్ళు చెడ్డోళ్ళు తెలీద్ మాక్ వెళ్తు ఉండాలి పోతుండాలి కానీ పేరెంట్స్ దగ్గర పెట్టుకోకుండా సప్ ఉండేవాళ్ళని చేసుకోవాలి ఎందుకంటే మనము పొద్దున్నే లేయలేం చేయలేం వాళ్ళకి పొద్ దునుంచి రోజు ఒకటే బై అవే తినేకి ఉండదు ఓపిక లేకు మనకి మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ టైం లో చేయలేము ఒకోసారి ఆ ఆటైమ్ లో కూడా బయట తెచ్చుకునేకి ఉండదు ఈన్ పెద్దోల్తో పాటు ఉన్నామే అనుకోమ పెద్ద పెద్ద ఫ్యామిలీల్లో ఓ మాదేమో చేస్సూనే ఉంటది జేయాలి బాలేకున్న జేయాలి బాగలేకున్న తిట్టిచ్ పల బా ఏమన్నా అ పోలే అట్లా కాకుడా ఆల్రెడీ ఒక పాప ఒక బేబీ అంటే తను కొంచెం లేట్గా పుట్టింది సెవన్ ఇయర్స్ కి పుట్టింది
ఓకే ఏం కాదు అట్లన్నా కొంచెం లేట్ లేట్ అయింది
ఆ సెవెన్ ఇయర్స్ తర్వాత పుట్టింది ఇప్పుడు తనకి ఫోర్ ఇయర్స్
ఊ
చిన్న బేబీ చిన్న పాప
ఊ
ఇంకే మన్నా
నేను లేదక్కా ఇంకా హాస్టల్లో కదా ఫుడ్ పెట్టలేదు ఇంకో టెన్ ట్వంటీ మినిట్స్ అయితుంది దానికి ఇంతవరకు అమ్మవాళ్ళు త మా నేను చేద్దాము ఇంట్లో వాళ్లతో మాట్లాడి నాకు మార్నింగ్ నుంచి చాలా వర్క్ ఉంటదక్క బా ఒకోసారి భయం వేస్తుంది, ఇంత కష్టపడి చదువుతాంటాము వస్తదో రాదో, ఏ అందరూ అంటారు ఆ పెళ్ళికి ముందు ఒకటి పెళ్లి తర్వాత ఒకటి అమ్మాయిలకి మంచి హస్బెండ్ వస్తే అదొక అదృష్టము, అంతకు ముందు
లేదేప్పుడు, కష్టాల్సిన అవసరం లేదు బా షేట్లైనోలు చేసుకుం నావే అనుకొ మన వాళ్ళే మనకి బాగాచూసుకుంట్రు, మా తాడమ్మాయి ఉంది ఒక అమ్మాయి, మాట్లాడి అడం అమ్మాయి నీతో మాట్లాడిందో లేద్ తెలిద్ తను క ఇక తను ఆలోచించి మంచి సెటిల్ అయిన అబ్బాయిని చేసుకుం
ఉమ్
ఉంటాడతను, అట్లా కొంచము తెలివిగా ఉండాలి ఈ అమ్మాయి ఎన్నో సంబంధాలు వచ్చినాయ్ కుదురలేదని అందరు పోతున్నారు అందరు పోతున్నరు పోదు అది ఇది అంటున్నారని ఒప్పుకోకూడదు
అస్సలు, ఇంట్లో ఎట్లంటే మా ఇంట్లో ఏ అట్లా ఏం లేదక్క నేను నా సిస్ట్ మా సిస్ చరు, మాకు కొంచెం ఉంది భూమి అంతా
ఊహు
కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి మా డాడీ వాళ్ళు ఏమంటారు వచ్చే ఇంకొచ్చే వాళ్ళకే కదా అంత, ఎంతున్నా వాడు కొంచెం బాగుండాలా అని ఆలోచిస్ మ్ మాయన్కు మ్ అట్లా
అంటే అబ్బాయిలు లేరా, ఇద్దరు అమ్మాయిలేనా మీరు
మేమిద్దరు అమ్మాయిలే
ఓహో, ఒకే ఓకే
ఆ మాకిద్దరికి స్టడీస్ అంటే పిచ్చి మేము ఖచ్చి మా ఇంట్లో వాళ్ళు కూడా మీకు జాబ్ చేసే వరకు ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్
ఎక్కడ తను పెనుగొండేనా పేరు చెప్పకూడదు గదా
నో ప్రాబ్లం అక్క ఏముంది చెప్తే ఏం అయితది అలా ఏం లేదు హిందూపూర్
అవును ఉమ్ తను మా సిస్టర్ మా మా మా ఊర్లో ఒక అమ్మాయుంది లే బ్రామీణ్స్ హిందూపూర్ లో ఉన్నారు సెటిల్ అయిపోయినారు వాళ్ళు, చూడలేదు కాని ఉన్నారు హిందుపుర్ విన్నాను పేరు కాని ఎప్పుడు పోలేదు హ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్ ఇంకా
ఆ హ్మ్మ్ క అంతే ఆ మ్మ్ మా ఇంట్లో జాబ్ చేయ ఖచ్చితంగా అట్లీస్ట్ వన్ ఇయర్ అన్నా చేయమంటారు జాబ్ బ్బ ఇక జాబ్ చేసినంత ఇంకా ఎవరు ఏం ఏం పెళ్ళి సంబందాలు మా ఇంట్లో ఏమి అంటు అంటారు ఇప్పుడు పదిగాకుంటే ఇరవై చూద్దాం పెళ్ళకి అయితే తొందర ఏం లే అంటే కొడుకులు ఎవరైనా ఉంటే గిన మే చేసేసి వాళ్ళు చెయ్యాల అనుకుంటుంటారు ఇంకింద్దరం అమ్మాయిలు కాబట్టి మా ఇంట్లో అంత ఫోర్స్ ఏం లేదు పెళ్లి చేసుకుంటే ఇంకా ఏం దేవుడు ఏమన్నా రాసి పెట్టింటే జరుగు తది
హ్మ్మ్ అదేగద హ్మ్మ్ వొద్దు ఇంకా సెటిల్ అయిపోయించే మ్యారేజ్ ప్లాన్ చేసుకోండి ఇప్పుడే చేస్
హ్మ్మ్ నేను ఇంకో టూ త్రీ ఇయర్స్
హ్మ్మ్
ఇప్పుడైతే పెళ్లి మ్యాటర్ ఏం లేదు చదువుకోలా కొంచం మనం గుడిసై అట్లు కావాల ఇప్పుడు బయట సిట్యు యేషన్ చానా దార్ ణంగా ఉంది ఆ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా హస్బెండ్ ఒకడే పని చేసి ఎ సరి పోదు వైఫ్ కూడా చేయాలి ఇప్పుడు
అంటే మంచిగా సెటిల్ అయిపోయిన వాళ్ళు చేసుకున్నాం అనుకో మంచి అంటా జాబు జాబు జాబు ఒకరి కింద పని చేయాలి. అదే మంచి బిజినెస్ పెట్టు కునామే అనుకో హ హలో
ఆ అక్క
ఆ మంచిగా ఏమైనా శారీస్ బిజినెస్ ఏమన్నా బట్టలు బట్ లోనే ఎక్కువ ఇన్కమ్ ఉండేది బిజినెస్ లో బట్టల్లో ఉండే ఇనకం ఏదాంటూ ఫుడ్ ఫుడ్డు లేకుంటే బట్టలు ఈ రెండిట్లోనే చూడి ఇన్కమ్ బాగుండేది
బిజినెస్ తర్ట్స్ అయితే నాక లేవు మే బ ఫ్యూచర్ హస్బెండ్ క వర్ననన్నా
ఉ మాచ
ఓకే అంటే మనీ కూడా ఉండాలి కదా అక్క మనకు తట్స్
అదే అది మనీ మెయిన్ మనీ ఉండాలి
ని ఉండాలీగ్ పాపం పెట్టాల ఒకల పెట్టాలి విజ నేసాను ఉన్నా కూడా కొంచెం ఓకే మనకి ఇన్కమ్స్ ఎక్కువ చోటు నుంచి వస్తయి వస్తున్నాయినుకో ఒకేళ ఆ బిజినెస్ పెట్టుబడి పెట్టి ఇక్కడ పోయినా కూడా ఒకేలే ఈ మంత్ మనకి సర్దుబాటు అయిపోతుంది ఇన్కమ్ వస్తుంది. అనుకోచ్చు వచ్చేది ఒక ఇన్కమ్ లో అ మనము బిజినెస్ పెట్టి నష్టపోయినాం అనుకో చాలా కష్టమైతది అందుకు బిజినెస్ నేను ఎందుకు పర్సనల్ గా నాకు ఇష్టం లేదంటే రీజన్ అదే ఒకళ మనకి ఇన్కమ్సు టూ త్రీ సైడ్స్ నుంచి అనుకో ఓకే. బిజినెస్ అనేది పెట్టేసినాం అనుకో ఒకవేళ మనకి ఆ బిజినెస్ లో కొంచెం లాస్ వచ్చినా కూడా కనపడదు లాస్ ఎందు కమ్స్ వస్తంటాయి కాబట్టి.
ఇప్పటి వరకు ఎన్ని కాల్స్ మాట్లాడినావ్వా వాణి నువ్వు సారీ పేరు పెట్టిన ఎన్ని కాల్స్ మాట్లాడినావు.
మీ సౌజన్య అక్క. ఆ అక్క మీరు ఇ లిఖిత అని. ఒక
ఆ
త లిఖిత అ ఇక్క ఏమో కాల్ ఆన్సర్ చేసే పనిలేదు. జస్ట్ మేము ఆన్సర్ చేయకుంటే వదిలేయచ్చు అని అక్క ఫోర్టైమ్స్ అట్లా చేసి ఉంది ఇంకా సౌజన్య అక్కతో ఒక టూ టైమ్స్, త్రీ టైమ్స్ మాట్లాడ ఇప్పుడు మీతో.
నేను ఈ కాల్ కట్టే నుంచి ఒక టెన్ మినిట్స్ టైమ్ అయింది సరిపోయింది నేను టెన్ మినిట్స్ తర్వాత చేస్తున్నా కంటిన్యూ చేసుకున్నా ఒకవేళ కాల్ కనెక్ట్ కాదేమో టెన్ మినిట్ ఆగి నీకు కాల్ చేస్తాను మరి నేను ఆ నువ్వు ఆలోపల ప
ఓకే ఆ తినేసిస్తా.
తినేసి రాపో ఆ లోపల ఓకే అమ్మ బాయ్.